ఉ
ఏం చేస్తున్నారు
నిన్న ఆర్డర్ చేసాడమ్మా వెళ్ళేటప్పుడు బిర్యానీ చేసి వెళ్ళని
ఉ ఏం బిర్యానీ
వెజే
ఆ
వెజ్ బిర్యానీ స్కూల్ ఇకా
స్కూల్ ఉందా
ఉంది వెళ్ళిపోయారు ఇప్పుడు నేను వెజ్ బిర్యానీచ్చేసి క్యారెజ్లు తీసుకెళ్ళాలి అటు కాలేజ్ వెళ్ళాలి ఇటీవీల స్కూల్కు వెళ్ళాలి
ఏ కాలేజ్ ఇంక వెళ్లేదా
వెళ్ళిపోయింది క్యారేజీలు తీసుకెళ్లేదు కదా మామూలుగా అయితే పొద్దున్నే క్యారేజ్తో పాటు దించేస్తాను అరే అది బిర్యాని అడికారుగా
ఏదో ఒక అడుగు ముందు లేసింటే మళ్ళీ వెళ్ళే పని ఉండదు
లేగడానికి లేసాం కానీ దీంట్లోకి కావాల్సిన లేవు వాళ్ళు ఎప్పుడు రాత్రి చెప్పారు రాత్రి చేప్తతే ఇవన్నీ ఎక్కడి తెస్తాం నేను ఏలరు వెళ్ళి తేవాలి అన్నీ
ఉ
పొద్దున్నే దించేసి వత్త వత్తా కావాల్సియన్ని పట్టుకొని వచ్చాను
కొంచం ఎక్కువ పెట్టి పక్కన ఫ్రెండ్స్
ఉ పెడత
నిన్న ఇంటర్వ్యూ జరిగింది
అవునా
ఉ సెలెక్ట్ అయ్యా
వావ్ కంగ్రాచులేషన్స్
కానీ ఫార్టీయే ఇస్తాడం
ఏ
అంటే త్రీ మంత్స్ కి హైక్ కదా ఫైవ్ హండ్రెడ్ అలాగా అందుకని తక్కువగా హైర్
అదేనా
కాదు
అవునా
నో మెన్షన్స్
అదేలే అధికాద వేరేధా బెంగళూరేగా
ఆ
ఉ సరేలే
ఏ ఈ పిల్లలు వెళ్లరు అంత ముందు నా రూమ్ లో ఉన్న అమ్మాయి
ఆ
ఆహా
చెప్పలాండి దానికేనా
అవ్వదన్నవ్
అయింది త్రీ మంత్స్ అయింది కదా
ఉ అయిపోయిందిగా
హా
ఓన్లే ఏదో ఒకటి
అ సాల
మ
హరియాక కూడా నెక్స్ట్ వీక్ ఎప్పుడో తెలిదు
హు
అదేంటి నాతో పాటు ఉన్నా ఆమె కూడా అటెండ్ అయింది
హు
కానీ లేదు నెక్స్ట్ వీక్ తీసుకుంటా అన్నా సరిగ్గా సరిగ్గానే చెప్పింది కానీ పక్క పక్కలు చూస్తుందంట
ఉహు అయ్యో తనకి ఫస్ట్ టైమ్ కదా
నువ్వు కూడా ఒకేసారి ప్రిపేర్ అయి రా ఇక్కడకి వచ్చి ప్రి రషయాలు వచ్చిన ప
లేదులే ప్రిపేర్ అయ్యాను గుర్తుండట్లేదే బాబు అదే నా బాధ
సర్లే చూద్దాం ప్రిపేర్ అవ్వడానికి అయితే అయ్యాను మరి
అసలు ఏమైందో తెలుసా
ఊ
నార్మల్ గా వాళ్ళ టీంలు తెలుసన్నమాట అలాగా కాంటాక్ట్ అయ్యాము ఆయన ఏం రానప్పుడు ఎందుకు ఇంటర్వ్యూ పెట్టించుకున్నవురా అది ఇది అన్నా
అయ్యా బాబోయి
నన్ను కాదు
ఆ
ఇంకా
తన్నా
హు
అయ్యో బానే చెప్తావే హ
అసలు కాదు ఫస్ట్ లుక్ ఎట్ ద కెమెరా లుక్ ఎట్ ద కెమెరా అన్నాడు ఇంకంతా కింద స్కో ఏ స్క్రోల్ చెత్తంధో కూడా నాకు తెలియదు ఆయన అడిగినదానికి నాకు వచ్చింది చెప్పేసా
ఉహు
నువ్ ఆ స్క్రీన్ మీద నువ్ మాత ఆసు స్క్రీన్ మీద ఆశలు పెట్టుకుని రామాక ప్రిపేర్ అయ్యే రా లేట్ అయినా పర్లేదు
ఉహ్మ్ సరే
ఉహ్ ఎందుకంటే రేపుడేన్సకే ఇలా అయింది కదా అందుకు ఓహ్
అయ్యా ఇంకోటి చూసుకోవాలి ఇప్పుడు మళ్ళా పిల్లా
లేదు దీనికి మళ్ళీ నెక్స్ట్ వీక్ తీసుకుంటా అన్నా.
ఉహుహ్ కొన్లే అలా అయితే నాకు దీనికే పెట్టమన్ మీరు ఎక్కడికెళితే నేను అక్కడికే
ఉహ్
ఉహ్
అర్ధం గాలా
మీర ఎక్కడికి ఏళ్తే నేను అక్కడికే అట్నా
వచ్చి పెట్టించుకున్నావాను ఉన్నాయి అంట్లో వేకెన్సీస్
నాదే సోవారం వస్తానంగా
ఓమి రాఖీ రెఫెరల్ ఏం అవసరం లేదక్క. వాడు అడిగే నాలుగు క్వశ్చన్కి కమ్యూనికేషన్ బావుంటే చాలు ఎందుకంటే వాడు ట్రైనింగ్ ఇచ్చుకుంటాడు కదా
అదేలే
నన్నేమో మూడు వేలే నాన్నయ్ ననైతే గానక సెల్ఫ్ అడిగాడు.
ఉహ్
అయితే ప్రీవియస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఏంటని అడిగాడు.
ఉహ్
చెప్పా
ఉహుహ్
తర్వాతే
ఆ ఓ ఆ ఒక్క సినారియో చెప్పమన్నాడు. నేనేమో అత్రాయ్ జేషన్ జేప్పా
ఉహుహ్
తర్వాత ఒకవేళ పేషెంట్ది టైమ్ లేట్ అయితే నువ్ ఏం జేస్తావ్ అన్నాడు. చెప్పా
ఉహుహ్ ఉహ్
గాన్ ఇంగాంతే
అంతేనా
ఆ ఇంకో అవ్వనేవో సెల్ఫ్ పో నాన్ కవర్ సర్వీసు
ఉహ్
టైమ్లీ ఫైలింగ్ లిమిట్టు ఇంగా తవాత ఏ అడిగాడు గాని నేను కాల్ వచ్చిదని బయట్ కెళ్ళా చెప్పడం బాగ్ జేప్ పింది కాన్ దిక్కుల్ యూసు
దిట్లే ఎందుకు కాము చూసేదానికి
స్క్రీను కెమెరా ఒక వైపు స్క్రీన్ ఒక వైపు ఉంటది గదా అక్క
ఆహా స్క్రీన్ జూసుందా.
ఆ
ఆ షట్
అ వచ్చినాయి ఆయన్ని అ స్క్రీన్ పెట్టి చెడగొట్టిద్ది కదా స్క్రీన్ ఉంటే మనం ఎందో చూడ ఆ
లో మళ్ళీ మనకి వచ్చింది కూడా మర్చిపోతాం
అదే కదా అదే అసలు స్క్రీన్ చూడకుండ చెప్తా అయితే
ఓ పెట్ల అదేలేే ఏదొచ్చిన చెప్తాను తీసుకుని తీసుకుంట
సెల్ఫ్ రోల్స్ ఇండ్
మొత్తం పెట్టు అన్నీ ఆల్రెడీ గుర్తున్నది ఏమో చూద్దాం ఒకసారి చూసుకుంటాం మంచి దేగ
ఉ
ఆ
నిన్ను నాకు ఆ పిల్లలకు ఒకేసారి అయిపోయేసరికి
హు
ఇద్దరం జాయిన్ అవ్వాల అంటారు ఇంకట్టే చేసాం
అర్ధంకాల
ఇంక అలాగే చేసాము అయ్యేసరికి ఇద్దరు ఒకేసారి జాయిన్ అవ్వమన్నారు
అన్నారు మరి తనకు నచ్చవి కదా పడతా అన్నది మళ్ళీ
నిన్న చేసారు
ఉహు
నేను జరిగింది ఇంటర్
మళ్ళీ జరిగింద
ఊ
ఉ నెక్స్ట్ వీక్ నుంచి జాయినింగ్ అయితే అలా ఆగస్టు లో అన్నట్టున్నాడు
ఇప్పు ఇమీడియట్ గా కొ ప్రాజెక్ట్ క కావాలంటసలేే మళ్ళీ చె
ఉ